వినిపిస్తోందండి నాకు కాలు
మ్మ్ వినిపిస్తుంది మేడం
ఏం చేస్తున్నారండి, ఫ్రీగానే ఉన్నారా
అవునండి ఖాళీగా ఉన్నానండి
ఖాళీగా ఉన్నారా ఊ స్నాక్స్ తీసుకున్నారాండి
ఊ అలాన్ అదేం లేదండి నేన్ డైరెక్ట్ కొంచెం ఎర్లీగానే మేం డిన్నర్ చేసేస్తం నో స్న్క్స్
నమస్కారం
వాట పడుచ్చియు
నో అడి నేను కూడా తినలేదు నేను కూడా లాగి
ఓకే మేడ
అది
ఉ దేం గురించి మాట్లాడదాం అనుకుంటున్నారు
ఏమ అండి ఈ దేవాలయాల గురించి మాట్లాడదాము అనుకుంటా ఉన్నాను మాట్లాడదామండి కొన్ని క్వశ్చన్స్ వేస్త అవునండి
ఓకే ఓకే అండి
మీ అభిప్రాయం చెప్పగలుగుతారా అండి దేవాలయాలు మీద
అభిప్రాయం అంటే ఏం లేదండి అప్పుడప్పుడు సందర్శిస్తుంటే మనసుకు ప్రశ ప్రశాంతంగా ఉంటది
పక్క
మనకు పుణ్యము లాంటిది వస్తుంది అంటే కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు
తిన్న అంటే దేవాలయాలకి వారము వారం వారం వెళ్తా ఉంటారా లేకపోతే వ
అట్లేం లేదండి ఎప్పుడు ఆ ఎప్పుడు వెళ్లాలంటే వెళ్తానండి
ఓకే మీరు ఎక్కువ వెళ్ళే దే దేవాలయాలు ఏమి అండి
నేను హమ్ బాబా గుడికి వెళ్తుంటాను ఇంకా శివాలయం వెళ్తుంటాను అండి
హమ్ మనకు దేవాలయాలు అంటే ఫస్ట్ ఓకే దేవాలయాలంటే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది మన సంస్కృతి కదండి
ఆ అవునండి
చీ మీరు ఆ అంటే తిరుపతికి అలాగా శ్రీశైలం అలాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్తా ఉంటారా అండి
ఉమ్ శ్రీశైలం హమ్ అవునవును మేడం శ్రీశైలం వెళ్లలేదు అనుకో కొంత నాకు గుర్తులేదు ఇప్పుడు తిరుపతి వెళ్లాను బాగుంటాదా అండి తిరుపతి టీ ఎంత ఏడ ఆ మెట్లు నడుచుకుంటూ లా
హమ్ తిరుపతికి మీ ఫ్రెండ్స్ తో వెళ్లారా లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ తో పోయారా
ఫ్రెండ్స్ తోనూ వెళ్లాను ఫ్యామిలీతోనూ వెళ్లానండి హమ్ హమ్ మీరు అండి ఎల్లారా తిరుపతికి
ఆ తిరుపతికి వెళ్లానండి ఫ్యామిలీతోనూ పోయా ఫ్రెండ్స్ తోనూ పోయా అదొక ఆ అత్యంత ప్రసిద్ధిమైన పుణ్యక్షేత్రం కదా అదిగాక ఆ మా ఇష్ట దైవంగా తెలుసుకున్నాము ఇంట్లో వాళ్ళము
ఓకే ఓ కానీ
అందుకనే మేము ఎప్పుడూ వీలున్నప్పుడు ఇప్పుడల్లా ఫ్యామిలీతో కలిసి అందరూ వెళ్తా ఉంటా ఏవండీ
సంవత్సరం సంవత్సరం వెళ్తుంటారా
ఇప్పుడల్లా వెళ్తాం సంవత్సరం అనేది ఏం కాదు మేము లాస్ట్ నేను డిగ్రీలో ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో వెళ్ళా మరి ఇప్పుడు ఈ ఎం ఉన్నప్పుడు ఫ్రెండ్స్ తో వెళ్ళ పేరెంట్స్ తో తక్కువే అండి దేవుడు అను గ్రహం ఇస్తే ఫ్రెండ్స్ ఫ్యామిలీతో వెళ్తాం లేకపోతే అంతేనండి
ఓకే ఓకే మేడం
ఏండి మనము మనకు తెలిసిన తిరుపతి అంటే లడ్డు ఫేమస్ కదండి
అవునవునండి బాగా తి అ అంటే నార్మల్ అండి నేను ఎక్కువ స్వీట్ తిన్నాను అనమాట
ఓకే
ప్రసాదం ఇంకా తినాలి తింటా పర్లేదండి తిననుని చెప్పకూడదు తింటాం
అ అంటే ఈ తిరుపతి అంటే మనకు అది ఒక్కటే కాదు కదా ఇంకా అక్కడ పైన కొండ మీద చానా చానా దేవాలయాలు ఉన్నాయి కదండి కపిల తీర్థం
అవును అవునండి బట్ నేను చాలాస్ సార్లు ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఎళ్ళాన్ తిరుపతిక్ కానీ అక్కడ ఏప్ బుడ్ ఎళ్ళలేదు పక్క సైడ్కి ఈ సారి వెళ్తే తప్పకుండ ఎళ్ళాలి నేను ఎళ్ళాల్ అను ఉంటాన్నను
అక్కడ ఆరు ప్రదేశాలు ఉన్నాయండి నేనెనల్లా కదా అందుకే దాని గురించి చెప్తా ఉన్నా ఆరు ప్రదేశాలున్నాయండి నేను వెళ్లాా కదా అందుకనే దాని గురించి చెప్తా ఉన్నా ఆరు ప్రదేశాలు ఉంటాయండి చిత్రతీర్థం కపులతీర్థం మరి నెక్స్ట్ అదేదో ఇంకొక పేరు అని సిక్స్ ఉన్నాయి కొన్ని పేర్లు గుర్తుకులేవు చాలా బాగున్నాయండి అక్కడికి వాతావరణం కానీ ఉమ్ ఆ అక్కడ ఉండ టెంపుల్స్ గుడి అక్కడ ఆధ్యాత్మికత ఉట్టిపడుతుూ ఉన్నట్లా ఉంటాదని ఈ ఇంతగా చానా బాగుంటది అస్సలు అసలు అక్కడి నుంచి రాబుద్ధి కూడా కాదండి అసలు. జపాలి అని అదొక వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ ఓ పర్యాటకుల ప్రాంతం అండి చానా బాగుంట్ ఉంటది అసలు కోతులుంటాయి ఇ ఆంజనేయ స్వామి ఈ లోపలికి నడుచుకుంట వోవాలండి లోపలికి మాత్రము.
ఆ అవునండి ఈసారి వెళ్తే తప్పకుండా వెళ్తాండి
ఫ్రెండ్స్ తో ఎళ్తే అది ఒక మధురమైన తీపి క్షణాలుగా గుర్తుండి పోతాయండి లైఫ్ లో
ఓకే ఓకే అండి
ఒక్కే అండి
మ్మ్ సరే తప్పకుండ ఎళ్తాం
ఒక్కే అండి కన్ఫామ్గ తప్పకుండ్ ఎళ్లాలండి మీరు కన్ఫామ్గా పోవల్ల
ఆ సరే అండి
మ్మ్
హమ్
ఇంకా ఉంది ఇంకా ఎక్కడికన్న వెళ్లారా బీచిక్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీ విలేజెస్లో
మా విలేజ్లో లేదండి ఇంకా అరుణాచలం వెళ్ళానండి
హలో అరుణాచలం ఒకే ఒక్కే అండి
ఉమ్ అక్కడా బావుంటదండి మొత్ మొత్తమంత ఇంకా పద్నాలుగు కిలోమీటర్లు గిరి ప్రదక్షణ చేసి తర్వాత క్యూలో నిలబడి దేవుని దర్శించుకున్నప్పుడూ
కలిగి అనుభూతి చానా వర్ణనాత్ తీర్థమైనది కదండి
మ్మ్ అవునండి
మీ ఊర్లో కులధై ఐ మీ ఊర్లో ఉంటా అంటర్ కదండి గ్రామ దేవతలు అని
ఉమ్ మా ఊర్ లో చౌడేశ్వరి దేవి అనే ఉంటాదండి
ఓక్కే దాని గురించి కొంచం వివ్ వివరిస్తారా అమ్మవార్ల గురించి
ఇంక అంతే అమ్మ వాళ్ళ గురించి ఏం లేదండి అంటే ఎవ్రీ ఇయరు ఒక్క ఒక్క డే అ డే ఎదో గుర్తులేదండి ఏకాదశికో దేనికో చేస్తారు ఆ డే ఊరంత్ ఆ కల్సీ అక్కడే గుమ్ గుడి దగ్గరే భోజనాల్ చేసి మార్నింగ్ నించి ఈవినింగ్ వరకు అక్ అక్కడే ఉంటారండి భోజనం సౌకర్యం అక్కడే ఉంటది తర్వాత నైట్ అంతా మేల్ జాగారం చేసి ఆ భజన చేస్తూ ఉంటారండి మ్ హు మ్ అలాగే సాయంత్ భద్రం పూట అమ్మవారి ఊరేగింపు ఉంటది మ్ హ
ంటి మీరు మీ కుటుంబంతో దేవాలయాలు అలాగా పోయిన డేస్ ఉన్నాయా అండి
ఎలా రండి కంటే చిన్నప్పుడ ఎలాను అంతా గుర్తులేదు
ఓకే
అవు వెళ్తా అండి నెక్స్ట్ మంత్ అలా ఎ అనుకుంటున్నాం వెళ్ళాలని
అక్క చడి స్ంస్హ
ఓకే ఓకే అండి ఇంకా మీ ఊర్లో లాస్ట్ ప్రత్యేకమైన దేవతా ఇవర
మా ఊర్లో ప్రత్యేకమైన దేవాలయాలు అంటే ఉన్నాయండి కొన్ని చెప్పుకోదగ్గ అంత చెప్పుకోదగ్గ ఏమి లేవు అంటే గంగమ్మ స్వామి అని భాగం అంటే అక్కడబాద్ జల్ చేస బాగా చేస్తా ఉంటారు అమ్మవారు పోలేరమ్మ స్వామి మీ గ్రామదేవత అది ఆ స్వామి కూడా శివరాత్రి రోజు బాగా జరుపుతారండి ప
అవును
నైట్ టైమ్స్ స మెల్కునియాూద బా ఇలా అంటే వాటర్ లేక్ దిగి తను బాగా ఫ్యూచర్ గురించి బాగా ప్రిడిక్ట్ చేసి ప్రజలకు మంచి చేస్తావుంటంటారు బాగా అందరుూ మ్ముతారు
హ హ్మ్
ఉమ్
కే అండి ఇంకా ఎక్కడికన్నా వెళ్ళాలని ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా. టెంపుల్స్ కి
ప్రేసెంట్ టైం ఎక్కడికి వెళ్ళాలనుకోలేదండి. మా మామ ఏదో సం మార్ సిజామ్ కదా అందుకనే బడిగిన గుడికెల్న ఫెస్టివల్ సీజన్ కదా రష్ ఉంటాయి. సమ్మర్ సీజన్ కొంచం పేస్ స్టివల్ సీజన్ అయిపోనించ్చి ప్లాన్ చేయాలనుకుంటా ఉన్నాము. హ్మ్ ఇక్కడికన్నా, తిరుపతికి కానీ ఇక్కడి కన్నా వెళ్ళాల అనుకుంటా ఉన్నం.
హ్మ్
హ్మ్ మీరు ఎప్పడికన్నా వెళ్ళాలన్ కుంటా ఉన్నారా
అదే మేము నెక్స్ట్ మంత్ అదే తిరుపతికేళ్ళాల్ అనుకుంటున్నాం. హ్మ్ హ్మ్ మా పిల్లవాడు ఉన్నాడు. పిల్లవానికి అదే మొదట్ టిసారీ వెంట్రుకలు తీపియ్యడానికి వెళ్లాలనుకుంటున్నారూ.
ఒకే
ఆ ఆమ్మ్ త కలిసి వెళ్దాం అనుకుంటానం.
ఫ్యామిలీతోట్రిప్ ట్రిప్ లాగా వెళ్తా ఉన్నారు. ల అట్లయితే బాగా ఎన్
ఆ అవునవునండి చేయాలి. చాన్ రోజులు అయింది. ఫ్యామిలీతో బయటికి వెళ్ళి ఇంకా.
అవును
ఉహ్మ్
అంటే మీరు నార్మల్గా ఇప్పుడు. దగ్గర మీరు ఇప్పుడు ప్రసెంట్ ఎక్కడన్నారో తెలీదు. కానీ ఇప్పుడు మీరు వెళ్ళాలనుకున్నప్ ఇప్పుడు బాగా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు, ప్రసాదాలు అలాంటివన్నీ బాగ్ తింటా ఉంటారా అండి. కొంతమంది ప్రసాదాల కోసమే వెళ్తా ఉంటా అంటారు. టెంపుల్స్ కి
ఆ నేను ఎంత అండి స్వి టు పెడితే కొంచెం తినకుండా వస్తాము
ఉమ్మ్ స్వీట్ ఏం పెట్టరులేండి తర్వాతకు మీరు స్వీ స్వీట్ అంటున్నారు స్వీట్ ఏం పెట్టరె
పెడతారండి బెల్లం బెల్లం అన్నం ఎక్కువ పెడుతుంటారండి మా ఇంట్లో మా అమ్మ కూడా ప్రసాదం పెట్టాలంటే అదే చేస్ కదండి అందరకు చెప్తున్నా
ఆహా ఓకే అంటే నేను వెళ్లే పుణ్యక్షేత్రాల కయితే ఎక్కువ పులిహోర దద్దోజనం అలాన్ ఇవి హాటై స్పైసీగా ఉండే ఎంతసేప్ పెడతా ఉంటారండి
ఓకే ఓకే అండి అ రెన్
చేసినందుకు ధన్యవాదము రండి
ఓకే అండి థ్యాంక్ యూ హలో హలో